హలో
హలో
హలో ఎలా ఉన్నారండి బాగున్నారా
ఉన్నానండి మీరూ ఎలా ఉన్నారు
నేను కూడా చాలా సూపర్ గా ఉన్నానండి
హమ్
తారు
ఆ ఏం చేయలేదండి ఏదో పని చేయాలి కదా ఆ తిన్నానండి మీరు
మేము గూడ తిన్నామండి ఏమి ఈరోజు స్పెషల్
ఆ ఈరోజు టూ డే స్పెషల్ ఏమంటే అంటే ఒక స్వీట్ చేసారండి హల్వా చేసారు
మీరు దస
అది బూడిది గుమ్మడికాయ అల్వా అని చెప్పి చేశారు ఇ ఏమా అది నేను ఫస్ట్ అండి అది మా వైఫ్ గారు చేశారు
ఆహ పర్వాలేదండి మీ వైఫ్ అన్ని స్పెషల్ స్పెషల్
చాలా సూపర్ గా చేశారండి భలే ఉందండి
ఆఓహ
బూడిద గుమ్మడికాయ జ్యూస్ వల్ల అడ్వాంటేజ్సు కూడా ఉన్నాయి
హ ఏం అడ్వాంటేజెస్ ఉన్నాయండి
చాలా మంచిది అంట అంటే బాడీ కావాల్సిన కల్షియము తర్వాత వచ్చి మెగ్నీషియము తర్వాత చాలా విటమిన్సు సి విటమిన్ తర్వాత వచ్చి మెయిన్ గా ఏమంటే కొన్ని రకాల క్యాన్సర్తో అయితే బాగు పనిచేస్తున్న
ఓకే కే మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి గుమ్మడికాయలో నేను ఇదివరకు ఎప్పుడూ తినలేదండి మా మమ్మీ ఫెస్టివల్స్ కి అలా చేస్తూ ఉం ఉంది అప్పు నేను తినడానికి అవాయిడ్ చేస్త తండా
మీరు చెప్తున్నది వేరే గుమ్మడికాయ అండి తినే గుమ్మడికాయది నేను చెప్తున్నది బూడిది గుమ్మడికాయ అంటే దిష్టికి అలా కొడుతూ ఉంటారు, కదా! మన ఆ ఇంటి ముందర అంటే వేలాడి తీస్తు సరు దిష్టికి ఉ ఆగుమ్మడికాయంటండి దాంతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అంట ఈ మధ్య వాటి జ్యూస్ చెప్పండి చెప్పండి
ఈ రోజు మేము చికెన్ ఈ రోజు మా ఇంటి ఏం స్పెషల్ అండి చికెన్ చేసామండి.
ఓ చికెన్ చేసారా! నాకు ఫేవరెట్ అండి.
అవునా! ఎందుకు ఈరోజు చేస్తున్నామండి. మా తమ్ముడ రేప్ హస్ట్ అట్లు వెళ్ళిపోతాడన్నమాట సో ఈ రోజు ఒక రోజే కదా ఉండేది
ఉ ఒకే గుడ్ అండి ఈరోజు అతనికి మ అవునండి ఈరోజు మంచి భోజనం పెట్టారండి.
మ్మ్ మా తమ్ముల కోసం చేసామండి మేము
ఆ ఓకె ఎలా చేశారు మరీ ఎలా ఎవరు చేశారు?
నేనే చేశాను మా హస్బెండ్ ఇద్దరు హెల్ప్ మా ఆయన నాకు హెల్ప్ చె చేసారు ఎల్లెసానండి మ్మ్ బాగొచ్చిందండి కొంచెం అదీ కాకుండా మా మామ గారికి సంఘట అంటే చాలా ఇష్టం అ తె అందుకని సంగ జం చంగడిక్
స సంగటంటే గుర్తొచ్చిందండి అంటే రాగి పిండి వేసి ఎక్కువగా చేస్తారు కదా అది చానా స్ట్రేన్ అంటే హెల్త్ తికి చాలా స్ట్రెంత్ అంటా కదా అన్నది
చాలా బలం అంటారు మంచిది అది తింటే
ఊ
ఊ రాగి పిండ్ రాగుతో అది చానా మంచిది అండి మీరు మీర్ ఇదిగో సంఘటిి తింటా ఉంటంది అప్పుడప్పుడు మీరు అప్పుడప్పుడు సంగటి తింటూ ఉంటారా
అవునండి నేనైతే డైలీ సంఘటేనండి అది చాలా ఫేవరెట్ అండి నాకు
ఉమ్ మా ఇంట్లో మా మామ కారు కోసం మేము చేస్తూ ఉంటామండి ఎందుకంటే మా మామ గారికి సంగటంటే చాలా ఇష్టము
ఆ
అందుకని చేస్తూ ఉంటామ్ మా మామ్ ఊ ఎక్కువ రైసే చేస్తుంటాను అందుకని మా మామగారు నిన్న అడిగారు సంగట్ జెయిచ్చు కదమ్మా అనేసి అద్ కొన్ని రోజుల్ ప్రిపేర్ జెస్తామండి
మధ్యాహ్నం పూట ఎక్కువగా తింటే ఎక్ ఎక్కువగా సంగటి చేస్తూ ఉంటారు ఆ అది మంచిదండి ఆ బాడీకి చాలా హెల్త్ అలాగే ఆ మంచి ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయండి
అవునండి
ఇంకా అందరూ బావున్నారండి
చలో అండి
ఆ మై వైఫ్ బావున్నారు మా వైఫ్ ఈరోజు ఉమా మార్కెట్ కి వెళ్ళి కొన్ని స్పెషల్ కూరగాయలు తీస్క్ రమ్మన్నారు
ఊ ఏం స్పెషల్ కూరగాయలు తెమన్నారు అండి
అది చిక్కుడుగాయి తాలింపు చేస్తా అదేదో వెరైటీ ఏదో చేస్తా అన్నారు
ఆ
మరి ఏం వెరైటీ ఏమో తెలీదు గానీ తీసుకుయితే తీసుకొచ్చాను ఆ ఇంక తర్వాత నైట్కి ప్రిపేర్ జేస్తరనుకుంటా ఆ మళ్ళ అలాగే కొన్ని ఐటమ్స్ కూడా తీసుకురమ్మన్నారు ఈరోజు ఏమో స్పెషల్గా పాయిసం చేశారు
ఒకే ఏం స్పెషల్ ఈ రోజు అన్ని వెరైటీస్ చేస్తున్నారు ఈ వైఫు ఏమన్న కన్సివ్ ఏమన్ అయ్యార
ఆ లేదండి ఇంకా దానికోసమే ట్రై చేస్తున్నాము కానీ మన్ చేతిలో ఏముందండి
అవునులేండి దేవుడు ఎప్పుడు ఇస్తే అప్పుడు తీస్కోవాలండి
అవునండి
ఊ మాక్ ఎట్టో దేవుడు తొందరగానే పిల్లల్ని ఇచ్చేసారండి ఒక్ కొడుకు పుట్టాడు రీసెంట్గానే మాకు
ఊ హు
మిమ్మల్ని పిలుద్దాం అనుకున్నాం కానీ మీకు అంట్ అని జెప్పారు సో అందుకని పిలవలేకపోయానండి ఏం అన్
అవును అవునండి అవునండి మధ్య రీసెంట్గా మా అమ్మగారు చనిపోయారు
ఆ ఏమైందండి సడన్ గా అమ్మగారికి అడుగుదాం అనుకున్నా కానీ టైమే లేదండి అడిగేదానికి మీతో
అంటే హెల్త్ ఇష్యూ అండి ఆ చాలా అంటే కొంత కాలంగా హెల్త్ ఇష్యూ తో బాధపడుతున్నారు
ఆ
హాస్పిటల్ చూపిస్తున్నాము ఈ మధ్య కొంచం రికవరీ అయితే అయ్యింది
ఆ మల్లా ఏం అయింది సడన్ గా
మోకాలు అరవ ధల ఉందని చెప్పి స్టేజ్ ఫోర్ అని చెప్పారు అది ఆపరేషన్ చేయాలన్నారు
ఆ
ఆ మా మదరు నా మాట వినకుండా మా అక్క దగ్గకి వెళ్ళి ఇంజక్షన్లు వేసేసుకున్నారు
అదే కాలులో గుజ్జు వేయడానికి అండి
అవును గుజ్జు పెట్టడానికి కానీ అది ఏం చెప్ప లక్షన్స్ అండి
ఓహో ఓకేనండి
అలా ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఒక కాలకి వాపు విపరీతంగా రావచ్చింది
సెట్ అవ్వలేదా అండి
అది సెట్ అవ్వలేదండి
ఆ ఓకే
అది వచ్చి తర్వాత కొన్ని యా ఎయాంటీబయాోటిక్స్ కొన్ని అప్పటి నుంచి చాలా హెల్త్ అయితే చాలా వరకు దిగజారిపోయింది తర్వాత నిమ్ము కూడా ఎక్కువైపోయి హాస్పిటల్లో అడ్మిట్ చేశాము
ఆ
ఇప్పటికీ పరిస్థితి చాలా వరకు దిగజారిపోయింది
అ
మరేం చేద్దామండి
అవునులేండి మీ నాన్నగారు ఎలా ఉన్నారండి బాగున్నారా
ఆ బాగున్నారంండి
కొంచెం జాగ్రత్తగా చూసుకోలే నాన్నగారుని ఎందుకంటే ఆ నేను అమ్మగారు చనిపోయారు కదా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి
హ్మ్మ్ అడగడం మర్చిపోయాను మీ అమ్మా నాన్న ఎలా ఉన్నారు అన్ని
అందరు బాగున్నారండి హ్మ్మ్ నాన్నా ఇప్పుడు కొంచెం హెల్త్ బాలేకుండింది రీసెట్గా మొన్న
హ హ
ఆ అందుకని కొంచెం డైట్ మెయింటైన్ చేస్తున్నాం మా నాన్నగారికీ కూడా
ఆ
హ్మ్మ్ ఇప్పుడు బానే ఉన్నారు
మధ్య అంతకు ముందు విన్నాను మీ డాడీ ఏదో హాస్పిటల్లో అడ్మిట్ చేశారని విన్నాను
అవునండి అది అది నా మ్యారేజ్ కు ముందు జరిగిందండి ఎందుకంటే సడన్ గా డాడీకి ఫస్ట్ రోజు ఫీవర్ వచ్చిందన్నమాట
హ్మ్మ్
ఫీవర్ వస్తే డాక్టర్ ఏం చెప్పారంటే మజ్జిగా ఎక్కువ తీసుకోమని చెప్పారు
ఓకే
అందు నానా గారు ఎక్కువ ఫుల్ గా మజ్జిగ తీసుకుంటా ఉన్నారు
అంటే మజ్జి తీసుకోవడం మంచిదే కదండి ఎండాకాలంలో
హెవీగా తీసుకున్నారన్నమాట ఆ హెవి ఏమైందంటే హెవీగా తీసుకని పడుకున్నారు సో అది నెమ్మల ఊపిరి రా కుండా అలా అయిపోయింది చాలా సీరియస్ అయిపోయిందండి నాన్నగారికి చాలా భయపడినాం అందరము మళ్ళ వచ్చి హాస్పిటల్ లో జాయిన్ అయ్యి ఒక వన్ వీక్ వరకు పెట్టి కొంచం రికవర్ అయ్యారు తర్వాత డిశ్చార్జ్ చేసుకని ఇంటికి వచ్చాం అండి అలాగే జరిగింది అది హెవీగా ఏది గూడా తీసుకోకూడదండి ఏదైనా లిమిట్ గానే ఉండాలి మన బాడీకి
అవునండి బాడీకి లిమిటెడ్ గానే ఇవ్వాలండి
హ్మ్మ్ మీరేమన్నా డైట్ మెయింటైన్ చేస్తుంటారండి ఇప్పటి నుంచి ఏమన్నా
అవునండి డైట్ మెయింటైన్ చేయాలండి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లలో పరిస్థితులు బాగాలేదు కదండి
ఉమ్ ఏ ఫుడ్ తినలన్న ప్రతి ఒక్క దాంట్లో కల్తీ ఉంటుంది కదా అండి
అవునండి బయట గుడ్లో కూడా ఆయిల్ అవన్నీ ట్రైచెయ్ అవన్నీ కొంచ్ దో అన్హెల్త్తీగా ఉన్నాయి
ఉమ్ అందుకేనండి మేము కూడా
వాటి వల్ల హెల్త్ ఇష్యూస్ కూడా చాలా వరకు వాస్త్ స్తున్నాయి
ఆ అవునండి ఏ దిన అందుకే చానా వరకు కుమైనా ఇంట్లో ఉన్న కూడా బయట ఫుడ్ అన్నాయితే
అవునండి అవాయిడ్ చేయడం చాలా బెస్ట్ అండి హ్మ్మ్ హోమ్ ఫుడ్ ఓన్లీ హోమ్ ఫుడే తినండి
ఉమ్ ఎప్పుడో రేర్అండి బయట ఫుడ్ తినడం మేమైతే ఉమ్ హ్మ్మ్ ఎందో అండి ఏం తినాలన్న భయం గా ఉంది ఈ రోజుల్లో
ఉమ్
ఉమ్ అప్పుడు రోజులాగా ఇప్పుడు యాడ ఉన్నాయండి అప్పుడు రోజులాగా ఎప్పుడు రాలేవు ఇప్పుడైతే
అవునండి
ఆ మీరు ఏ విధంమైన డైట్ తీసుకుంటూ ఉంటారండి మాములుగా
అంటే స్పెషల్ డైట్ అంటూ ఏం లేదండి మార్నింగ్ నేను బాదం పప్పు తర్వాత వచ్చి డేట్స్ బాదం పప్పు నా శనిగింజలు తర్వాత ఇవి ఉంటాయి కదండీ బొడ్డ శనుగలు అవి నాన పెట్టేస్తానండి నైట్
ఆ ఓకే
తులు కూడా కొద్దిగా నానబెడతానండి
మెంతులు కూడా వాటిల్లో వేసుకుంటారా మెంతులు కూడా వేసుకుంటారా అని అడిగాను నేను
ఆ మెంతూలు ఫస్ట్ మింగేస్తాను తర్వాత కొన్సెప్ తర్వాత అది మింగడం అంటే ఎలా అంటే అది వాటర్తో పాటు తీసేసుకుంటాం కాబట్టి కొద్దిగా లైట్గా చేదుగా ఉంటుంది అయినా పర్లేదు బెటర్ మనము బాధపడాల్సిన పని ఏం లేదు తినేసి మిగేయ్యచండి
తర్వాతని ఇంకేం ట్ తీసుకుంటారు
తర్వాత మధ్యాహ్నం సంగటి ఎలా తీసుకుంటాలండి సంగటి మంచి కూర కూరగాయలతో అ ఈవినింగ్ ఫ్రూట్సు తర్వాత వచ్చి
అవునండి న అడగ మర్చిపోయాను ఏదో జ్యూసర్ కూడా బాగా మంచిది తీసుకున్నారని విన్నాను
అవునండి అది
ఎందుకు తీసుకున్నారండి ఏ విధంగా జ్యూస్ మీరు ప్రిపేర్ చేస్ సరు ఆ మిషన్ లో చిన్న మిషన్ లో
అదే చెప్తానండి ఇప్పుడు ప్రజెంట్ బిజీగా ఉన్నాను తర్వాత కాల్ చేయనా
సరే ఓకేనండి
ఓకే నండి ఉం
ఉ సరేనండి నేన్ ఉంటాను అయితే
మ్
మ్ బాయ్ అండి